గుడ్ ఆఫటర్నూ సిస్టర్
ఏం చేస్తున్నారు
ఏం ఏం చేస్తలేను మీరేం చేస్తన్నారు
ఏం లేదు సిస్టర్ ఖాళీనే ఫోన్ చూస్తున్నా
అవునా ఏం చేస్తున్నారు ఫోన్ లో
రీల్స్ చూస్తున్నా
అవునా ఇన్స్టగ్రామా యూట్యూబా స్నాపా
ఇన్స్ట స్నాప్ యూస్ చెయ్యను
అవునా ఎందుకు ఇప్పుడు ఎక్కువ స్నాప్ లనే న్నాయి కదా అందరు మంది
చాలా మంది స్నాప్ స్నాప్ గాని నేనైతే ఎక్కువైతే యూజు చేయను
అవునా
ఇప్పుడంటే ఇక ఇన్స్టా రీల్సు అది కాకపోతే అయితే ఇంక అప్పుడప్పుడు యూట్యూబ్కి వెళ్తాం యూట్యూబ్ లో ఏమన్నా మూవీస్ అంతే మీరు
నేను ఎక్కువ యూట్యూబ్ ఏ చూస్తా అంతా కూడా టైం దొరకదు నాకని చూసినప్పుడు యూట్యూబే
ఆహా స్నాప్ యూజ్ చేస్తారా మరి స్నాప్ వేస్తార మీరేమన్నా మరి
బాగా తక్కువ
ఆహా ఏయ్యండి ఏముంది చాలా మంది ఈ రోజు ఇక్కడికి వెళ్ళినా కూడా అసలు చెప్పాల్సిన అవసరం లేదు స్నాప్ల నే ఉంటళ్ళు వాళ్ళ లొకేషను మొత్తం వాళ్ళు దిగిన పిక్సూ, వాళ్ళ ఫోన్లుం గ్యాలరీలు ఉండడం ఏమో గాన్ స్నాప్ లోనయితే ఖచ్చితంగ ఉంటానయ్.
ఆ నిజమే
హ్ము
తిన్నారా సిస్టర్ మరి.
ఆ లేదు సిస్టర్ ఇంకా తినాలి. మీది అయిందా లంచ్.
ఇప్పుడే అయ్యింది
మీరొక్కరేనా సిస్టర్ బ్రదర్సూ ఇంక్ కా సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా. బదర్స్ మీక్ కంటే చిన్నానా. సరేనా ఇప్పుడూ.
ఆహా మెకానిక్ ఆయన.
అవునా అయిపోయిందా స్టడీ. జాబ్ ఏమన్నా చేస్తడా.
ఆహా కాదు ఇప్పుడు మెకానిక్.
ఆహ మెకానిక్ సైడా. మెకానిక్ అంటుంటే నేనే బీటెక్ లో మెక్ కానికల్ ఏమో అనుకుంటున్నా.
మీరు
ఆ నాదీ పర్లేద్ సిస్టర్ మేము ఉన్నాము. సిస్టర్స్ ఉన్నారు బ్రదర్ ఉన్నారు. ఊ వాళ్ళు స్టడీఇంగ్.
ఊహు మీ స్టడీ అయిపోయిందా.
ఊ అయిపోయింది సిస్టర్. నేన్ చదవాలననుకుం టున్నం గానీ, ఏమో ఇంకా అయ్యేటట్టు లేదు ఇంగా. ఇప్పుడు టీటీసీ చేద్దాం అనుకుంటున్నా.
అవునా రీసెంట్లీ అయింది గదా టీటీస్
అవును రీసెంట్గా అయింది గానీ నేను ఇంకా అప్లికేష్ ఎప్పుడయింది ఫిబ్లోనా.
ఆ
ఫిబ్ లో కాదనుకుంటా అప్లికేషన్స్ వచ్చినయి అనుకుంటా ఫిబ్ లో. హలో హలో హలో
హలొ
ఆ వినబడుతుంది. నాదే రిట్లేదా. ఓకే ఓకే నా సిగ్నల్ ప్రాబ్లమేనా.
అవును అవును బయటికి రండి బయటికి వచ్చి మాట్లాడండి.
నేను బయటే ఉన్నా సిస్టర్.
అవునా
ఆ
రేతది ఇయాల
ఊహు అదే రీసెంట్గా అయిందన్నారు ఎగ్జామ్ ఎగ్జామ్ ఏనా అయ్యిందీ.
ఆ ఎగ్జామే అయింది. మా కజిన్ గూడా రాశాడు.
అవునా ఏమో మరి ఇంకా. ఊహు నీన్ సెంట్రల్ వరంగల్ లో పడిందా. ఊహు బాగ రాశిల్లంటనా మరి.
రాసిండు అని చెప్పడు ఏమో రిజల్ట్ వచ్చిన తర్వాత
రిజల్ట్ ఎట్లా వస్తయో తెలీదు
ఆ ఇది బాగా మంది రాసారు
చాల మంది అసలు ఎందుకంటే ఇప్పుడు బి ఏ డి వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు కదా